హలో ఆ చెప్పారా ఏం చేస్తున్నవు
ఏం లే అక్క మీరేం చేస్తాలు
ఆ ఎం లే ఖాళీ తిన్నరా
ఆ తిన్నమక్క మీరు తిన్నరా
ఆ తినేసినం
ఏంగ్ ఇయాళ సండే కదా అక్క ఫిషు మీది
మాది చికెన్
చికెనా ఏం చేస్తాల్లు ఇంకా
ఏం లేదు ఖాళీనే ఖాళీ ఇది ఎన్నో కాల్ ఇది
బ్లాంక్ ఏం చేస్తలు ఇంకా ఫెస్టివల్స్ ఎట్ల జరుపుకుంటాళ్ళు
బానే మీరు దానికి పట్టుత లేదు
హడావిడి హడావిడి అన్ని
ఉమ్
ఏం చేస్తున్నారు బతుకమ్మ ఫెస్ బతుకమ్మ ఫెస్టివల్ ఎట్ల జరుపుకున్నారు
బా సూపర్ మీరు
మేము కూడా సూపర్ ఫుల్ కలర్ ఫుల్స్ ఉండే కలర్ కలర్ అన్ని ఫ్లవర్స్ కలిపి
హు
బాగా జరుపుకున్నాం బ్లాంక్ మీరు శారీ శారీ కట్టుకున్నారా హాఫ్ శారీ కట్టుకున్నారా శారి కట్టుకున్నారా ఉ ఉ ఎం చేస్తలు పండగలు అప్పాలు చేసుకున్నర మరి మేము కూడ చేసుకున్నాం మీరేం చేసుకున్నారు
గారెలు అన్నీ త్రి త్రీ ఫోర్ టైప్స్ మీరు
మేము కూడా ఏరెలు, సకినాలు, మడుగులు, లడ్డూలు
ఆ నువ్వే చెస్
బ్లాంక్ మా అమ్మా మా నాన్న అన్నయ్య వాళ్ళు
ఆహా
తోటి ఉంటే మనం చూడడమే మనకు రావవి
ఆహా ఫుడ్డు ఏమన్న ప్రీ పేర్ చేస్తావా ఇంట్లో ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ మమ్ములగా రైస్ అయినా
చేస్తా చేస్తా
ఏప్ ఆహా ఏ ఫుడ్ ఎక్కువ చేస్తావ్
ఫుడ్డు అంటే చికెన్ వండుతా ఏమన్నా ఇగ ఫెస్టివల్స్ ఇంకా నార్మల్గా అయితే మన్ని చేస్తాప్పు కర్రీస్
ఆహా నువ్వు నువ్వు ఏకర్రి చే క్కువ చేస్తవ్ నీకు ఏ కర్రీ అంటే ఎక్కువ ఇష్టం
నేను ఎక్కువ యే కర్రీ ఫిష్ చేస్త బాగ
ఆహా ఫిష్ ఫేవరెట్ హ
హ ఫేవరెట్ ఫీ
చైనే
నువ్వు నువ్వేం కూర చేస్తావ్ ఎక్కువ
ఇగ మేము అన్ని ఎక్కువనే ఏం లేదు మ్యారీడ్ కదా టోటల్ ఆ డైలీ చెస్ తన్నే ఉండాలె
మ్
ఉ
అన్ని కర్రీస్ చేయాలి అన్ని వంటలు వండాలి
తినాలి తోమాలి మళ్ళీ వండాలి
అ డైలీ రొటీన్ అన్న మాట అవి ఉ
నువ్ స్టడీ నా
అ లేదు మ్యారిడ్
మ్యారిడేనా ఆహా మరి ఇంట్లో వంట చేయవా
వంట చేస్తా మా అత్తమ్మ చేస్తది అప్పుడప్పుడు నేను చేస్తా
ఆ హ నువ్ తక్కువనా
ఆ నేన్ తక్కువ
అ హా
చాలు ఇంకా పండుగలు జరుపుకున్నారు ఇప్పుడు ఏమైంది రీసెంట్ గా ఎంబడే సంక్రాంతి పండుగ పోయిందిగా
ఆ రీసెంట్గా హోలీ
రీసెంట్ గా హోలీ అది ఆ అ మనకు పెద్ద పండుగ సంక్రాంతి గదా
సంక్రాంతికి ఏమంత స్పెషల్ ఉండదిగ ఎక్కువ
ఏముంది ఇంగ ఇగ ఆడవాళ్ళంటే సంక్రాంతి అంటే ముగ్గు లేసుడు కలర్లు ఏసుడు
మళ్ళి అప్పాలే
అంటే ఇగ అప్పాలి రొటీనిగ ప్రతి అ పండుగకి అప్పాలె
సంక్రాంతికి సకినల్ ఎక్కువ
సకిినాల అద్ అవి లేకపోతే పండుగ లేనట్టే అంటారు మా సైడ్ అయితే
అంటేనే శకినాలు
అవును సంక్రాంతి అంటేనే సకినాలు
ఉమ్
కున్నాం మేము గుడా మీకోచ్చా పోయడం
ఆ అచ్చురా అట్లట్ల మరీ పర్ఫెక్ట్ ఎం కాదనుకో నేర్చుకోవాలి గదా తప్పదు
ఆ అన్ని నేర్చుకోవాలి అది రాదా ఇది రాదా అంటారు అన్నట్టు
అక్కడ చెట్టు కింద ఆడుకోపొండి తిన్నవనుకో కొడతా ఇంకా నువ్ హౌస్ వైఫ్ ఎనా
ఆ హౌస్ వైఫె
ఆహ ఎమన్నా వర్క్ చెత్తవ కాలినేనా
ఖాళీ ఇంట్లోనే ఉంటాం ఎం చేస్తాల్ ఇంకా
ఇంకా ఏం లేదు నువ్వే చెప్పాలి
ఉ మ్
దసరాకు నువ్వేం తీసుకున్నావు మరి పట్టువా ఫ్యాన్సీనా హాఫ్ శారీనా
సారీ లేదు హాఫ్ సారీ తీసుకున్న నేనిసారి
ఉహ్మ్ ఎంత పడ్డది కాస్ట్ ఉమ్ హు
అనిమే
ఉమ్ హు
నువ్ ఏం చేస్తున్నారు
మేం పట్టు సారీస్ ఈసారి ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ
ఆహా
హ్మ్
పిల్లలు ఉంటారు హడావిడి హడావిడి ఉంటది హ్మ్
హ్మ్ ఆ పిల్లల తోట హడావి అయితది ఫస్ట్
ఆ వాళ్ళని రెడీ చేయాలే మనం రెడీ కావాలే అది వీక్కుంటారు ఇది వీక్కుంటారు కథ కథ ఉంటది పైన
హ్మ్ వాళ్ళతోటి ఎక్కువ ఇబ్బంది
అవును వాళ్ళతోనే ఇబ్బంది వాళ్ళతోనే మళ్ళా హోలీ ఫుల్ జారుప్
హ్మ్ మేం తక్కువ అ హోలీ అంటే
ఎక్కువ ఇటు సైడ్ మా సైడు బానే జరుపుకున్నాం మేం ఓ కలర్లు కొట్టుకోవడం కోడిగుడ్లు నీళ్ళు అన్ని
ఉహ్మ్
ఫుల్లు బానే జరిగింది హోలీ కూడ హోలీ ఈసారి టూ డేస్ జరిగింది
ఆ అవును ఈ సార్ టూ డేస్ వచ్చింది మీరు ఎప్పుడు థర్డ్ జారుకున్నారా ఫోర్త్ క వ
రొండు థర్డ్ ఫోర్త్
ఉహ్మ్ థర్డ్ కి ఫోర్త్ కి రెండు జరుపుకున్నారు అంతట టూ డేస్ అ అచ్చింది ఈ సారి థర్డ్ కి వీలైన వాళ్ళు థర్డ్ కు ఆ
రాణండేవట్ తే కొంతమంది ఈ రోజు కొంతమంది ఆ రోజు ఇక పిల్లలు ఉన్నారు పిల్లల అయితే ఇగ వాళ్ళక్ ఇష్ట ష్టం ఈగ
ఆ హ హ
మంచినే జరిగింది ఈసారి బాగుంది
మాకు ఇగ మాకు హోలీ అంటే ఏమంత పెద్ద ఏం ఉండదు
హ్మ్
హ్మ్ మేం జరుపుకోం ఎక్కువ
హ్మ్
ఏముందు రంగులు పోసుకోని నీల్ పోసుకోండ కదా ఇగా ఇక్కడ ఇగ ఇక్కడ ఎవ్వరు లేరు కూడ ఆడుకోడానికి
అవును కొంచెం పల్లెటూగురు అయితే కొంచెం బావుంటది
నాది పల్లెట రే గానీ ఇక్కడ ఎవ్వరు లేరు అన్నట్టు నాకు ఫ్రెండ్సు తెలిసిన వాళ్ళయినా కొత్త కొత్త గదా కొంచెంగా ఇగా టైమ్ పడుతది
ఉం మాకు కూడా మాక్ మంచిగానే ఉన్నారు మా అత్తె వాళ్ళు మా అంటే ఇంటి పక్క వాళ్లు వాళ్ళు వీళ్లే ఫుల్ ఎంజాయ్ చేసినం ఈసారి
ఉహ్మ్
వాటర్ కొట్టుకోవడం కోడు గుడ్లు అని కల్ర్స ఐతే ఇగ మొత్తం ఆహా రోడ్డు మీద మొత్తం కలర్ దే అయిపోయింది ఆళ్ళకు చల్లినట్టు
ఆహా హ
బా జరుపుకున్నా
అవునా
ఉమ్
ఇంకా
ఇంకా చెప్పాలే ఏం చేస్తాలు మీరు ఇంటి దగ్గరనే ఉంట్రా
ఆ అవున్ రా ఇంటి దగ్గరనే పిల్లల్ చూస్ కుంటా ఉండడం మ్మ్
పిల్లలతోనే సరిపోతది అది జగబెట్టుడు ఇది జగ్గబెట్టుడు
ఆ ఏం చేయకుంటా అలానే చూడాలె
వాళ్ళనే చూసుకోవాలి వాళ్ళనే చూసుకోవ వాళ్ళని చూసుకోవడమే పెద్ద పని
ఉ అంతే మీరు హౌస్ వైఫ్ ఎనా ఏమనా చిల్డ్రన్సా హలో
ఆ చెప్పండి ఏం చేస్తాలు ఇంకా
నువ్వే చెప్పాలే ఇంకా మీ అమ్మ వాళ్ళ ఉన్నారా ఇంటి దగ్గర
మధ్యహనం టైమ్ అయ్యింది
తి తినే వరకే మధ్యాహ్నం అయింది ఇంకా మా ఆ తిన్నాం
పొద్దుటిది మధ్యాహ్నం అయిందా
ఉమ్ చైనే ఆ హలో చెప్పురా
పో పోద్దుడ తిననేసరికి మధ్యాహ్నమంది
ఆ ఇవాళ కొంచెం బగారా ఎసే వరకి ఆ బగారా అండే వరకు లేట్ అయింది
ఆహా
ఉమ్
సండే అంటేలే లేట్ అవివి సాదిరేసరికి పండుగ రోజు అయినా మధ్యాహ్నం అయితే ఇంకా నార్మల్ డేస్ని
ఆ ఆ ఫెస్టివల్ కే లేట్ అయితది
ఫెస్టివల్ కైనా దానికి దీనికి లేట్ అయితది
ఉ నెక్స్ట్ నేన్ కాల్ చేయాలనుకుంటున్న నువ్ లిఫ్ట్ చేస్తావా